హలో హాయ్ బావున్నారా ఏం చేస్తున్నారా నేను బావున్నా మీరు ఏం చే తురు
నేను ఇప్పుడే ఆఫీస్కెళ్ళేసి ఒచ్చాను.
అవునా ఇంకా ఏం లేదు కాలీ ఇప్పుడే స్కూల్ నుంచి ఇంటికి ఒచ్చినము
అవునా
ఆ ఏం జేస్ ఏం తిన్నరు మరి ఆఫ్టర్నూన్
ఆఫ్టేర్నూన్ బిర్యానీ
ఇంకా మీకు ఏ ఫుడ్ అంటే ఇష్టము?
బిర్యానీ అంటే ఇష్టం.
ఓకే ఏం బిర్యానీ
మీకేం ఫుడ్ అంటే ఇష్టమండి?
నా గూడా చికెన్ బిర్యానీ అంటే ఇష్టం ఫుడ్డు
బాబోయ్ అది ఎలా జేస్తారో ఒకసారి జెప్తరా
చికెన్ బిర్యానీనా ఆ ఆ చికెన్ బిర్యానీ ఎలా యెస్ రే యెప్పాలా
ఊమ్ చెప్పండి
అది లేదు చికెన్ ఏమంటరు అన్ని మసాలాస్ మొత్తము అన్ని గలిపి మ్యాగనేట్ జేస్ కొని ఒక హాఫ్ అన్ అవర్ డీప్ ఫ్రిడ్జ్ లో వెట్టుకుంటే మళ్ళీ ఇటు బాస్మతి రైస్ గరం మసాలా ఐటమ్స్ అవన్నీ దమ్ బిర్యానీ అయితే ఎయిటీ పర్సంటేజు రైస్ అనేది కుక్ అయినంక మనం ఏదైతే మాగ్నేట్ జే కున్నామో ఆ బిర్యా చికెన్ పీసెస్ అని లేయర్ గా ఫామ్ జేసుకుంటే దమ్ బెట్టుకుంటే ఆ వన్ అవర్ లొ
ఆ
ఆ ఇంక టీ దాగిర
ఇప్పుడే దాగాను ఆఫీస్కెల్లేసి ఒచ్చేసి కూర్చున్నాను ఇలా మీరు ఫోన్ జేస్ అడిగిన్
అ ఓకే ఓకే ఏం బిర్యానీ దిన్నరు దమ్ బిర్యాన, చికెనా, మటనా.
చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ బెట్ కున్నానండి
కున్నార
యా యా ఆర్డర్ వెట్టుకున్న జొమాటో లో ఆర్డర్ వెట్టుకున్నా, ఇక్కడ హైదరాబాద్ లో నేను ఉండేది. ఊమ్ సో అలా అని ఆర్డర్ వెట్టుకున్న అంతె చెప్పండి అండి
ఫష్ జేషిర్రు
దోశ బయట అది గూడా బయట్నే దిన్నాను. ఇగ ఆఫీస్ కి తొందర ఎళ్ళాలి గాబట్టి తొందర తొందర తినేష్ తిన్ వెళ్లానింక
మేం గూడా ఇప్పుడు వన్ టైమ్ స్కూల్స్ గాబట్టి మార్నింగ్ సెవెన్ కె ఎలా వంది సెవెన్ నుంచి వన్ కి స్కూల్లోనే ఇ వచ్చినంక అ మేము గూడా బిర్యానీ ఏ తిన్నాం ఇవాళ
ఏం చేస్తారండి మీ స్కూల్ లో పడట్లేదు ఇటు ప్రజెంట్ అయితే వర్షం ఏం లేదు స్కూ లో మీది ఏంటిది రోల్ మీ స్కూ లో ఏంటి రోల్ మీది?
నాదా ఫిజిక్స్ టీచర్
మ ఏ ఏ క్లాస్ కి చెప్తారండి?
ఎయిత్త్ నైన్త్
ఓకే ఓకే
మ్ ఆల్రెడీ ఇప్పుడు టెన్త్ ఎగ్జామ్స్ జరుగుతున్నాయి కదా మ్ బి లేదు ఫోర్టీన్త్ నుంచే స్టార్ట్ నయి ఆల్రెడీ
ఓకే ఓకే
ఇంకా ఇప్పుడు ఏం తిన్నారు మరి టీ తాగిరా
ఇప్పుడే టీ తాగాను జస్ట్ నవు రూమ్ కు వచ్చాను రూమ్ అంతా క్లీన్ చేసుకోవాలి ఇంకా క్లీన్ చేసుకొని మళ్ళీ వండు కాల్ నైట్ కోసం
ఒకేయి
నాలి టూ డేస్ వీక్ ఆఫ్
ఆ న రమజ హాలిడే రమ మీకు ముస్లిం ఫ్రెండ్స్ ఎవరు లేరా
ముస్లిం ఫ్రెండ్స్ ఉన్నారు గానీ ఇగ చూడాలా వాళ్ళే ఇంటి వెళ్తున్నారు హైదరాబాద్ లో ఉంటాందా వాళ్ళే పండగ అని ఇంటికెళ్తున్నారు నేను గూడా టూ డేస్ హాలిడేస్ వచ్చినాయి కదా ని ఇంటికిళ్దామని ప్లాన్ చేసుకుంటున్నారు కానీ ట్రైన్స్ ఉన్నాయాని కాని
ఆహా ఇంకేన్ వందే భారత్ బు
మ్ వందే భారత్ ఇప్పుడు ఉన్నాడా అండి హైదరాబాద్ నుంచి నైట్ ట్రైన్సే చూసుకో కోవాలి ఇంకా
ఇంకా మీ ఇంట్లో అందరూ బాగున్నారా
అర్ధం కాలేదండి ఆ బాగున్నారు అందరు మీ ఇంట్లో అందరు బాగున్నారా
కున్నారు మాది
ఉగాది ఆఫీస్ పెట్టారండి ఇయాల
అవునా ఏమైనా స్పెషల్స్ ఇచ్చిరేమో స్వీట్ ఉగాది పచ్చడి చేసి రా ఆఫీస్ లో ఇంకా బాగా జరుపు కున్నారా మరి నిన్న
బాగా జరుపుకున్నామండి
ఉహ్ మరి ఇప్పుడు ఈ ఇవినింగ్ ఏంటిది మరి ఏం స్పెషల్ నైట్
నైట్ చూడాలండి ఉగాది రోజు బిర్యానీ తిన్నా
ఆ
ఉ ఇక నైట్ ఏదో ఒకటి అదే ఏదైనా ఒకటి తినేసి ఇంటికి స్టార్ట్ అవుతా
ఇంకెట్లా ఉంది మీ వర్క్
హలో
హలో
సరే ఓకే అండి ఉంటాను మరి బాయ్ బయ్